హలో హలో ఆ చెప్పండి
గుడ్ ఈవెనింగ్ మేడంమ్
గుడ్ ఈవెనింగ్ అండి ఏం చేస్తున్నారు ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ మేం బాగున్నాం మేడం
డిన్నర్ చేసారా ఆ చేస ఆ అయింది అయింది ఆహ్ హలో
విచారా
హలో
ఏం కర్రీ
ఈ రోజా కర్రీ మీ వాయిస్ సరిగ్గా క్లార్ టిగా వినిపించట్లేదు కర్రీనా మిల్ మేకర్ కర్రీ చపాాతి రైస్ ఏం చేస్తున్నారు మీరు రు
ప్రస్తుతానికి నేనా మేడ మా ఫ్రెండ్ ఫోన్ చేశాడయితే వానతో హాస్పిటల్కి వచ్చాను మేడం
హాస్పిటల్ ఎందుకు
మా ఫ్రెండ్ వల్ల బాబుకు కొంచెం మొన్ననే ట్వంటీ ఫస్ట్ అయింది
ఆ
అయితే బాబు పుట్టాడు కొంచెం మోషన్స్ ఫ్రీ లేదట ఏడుస్తున్నాడు చాలా మోషన్స్ అయినట అయితే హాస్పిటల్ ఆ ఫోన్ చేసి అడాసి
ఆహా ఇప్పు ఇప్పుడు ఓకేనా
ఇక్కడ వచ్చాను ఇప్పుడు వచ్చేసరికి అఫ్ హాస్పిటల్లో డాక్టర్ లేరు
ఆ ఇప్పుడు నైట్ టైం కదా
థైనిర్
మ్మ్ చిన్న బాబు ఎందుకు మరి అట్లా అయింది
తెల్వదు మేడం ఇప్పుడు నేను కూడా ప్రస్తుతానికి ఏం అడ్ పెరగలే
ఫార్ములా ఫీడింగ్ నార్మల్గా మదర్ ఉందా ఫీడింగా
మదర్ ఫీడింగే మేడం
మదర్ మిల్క్నా మామూలుగా ఫార్ములా ఫీడింగ్ అయితే ఎట్లా అవుతుందని తెలుసుగాని
ఇలే మదర్ ఫీడింగ్ మేడం మరి ప్రస్తుతానికైతే అ
మీ వైఫ్ ఏం చేస్తున్నారు
మా వైఫ్ ఇంట్లో ఉందండి మేడం ప్రస్తుతానికి
ఆ
నేను కూడా ఇంట్లోనే ఉన్నా ఇప్పుడ కాలు వచ్చిందియితేనే ఇలా వచ్చ
తనొకతే తనొక్కతే ఉందా వైఫ్ మి వైఫ్ రు మీ
లేదు మమ్మీ డాడీ ఉంటారు కదా మనం మమ్మీ డాడీ మ్మ్ తమ్ముడు ఉంటాడు ఆ అందరు ఉంటారు ఎమె ఏమి రూమ్ లో బెడ్రూమ్ లో ఉంటంది మమ్మీ వాళ్ళు మమ్మీ రూమ్ లో ఉంటారు అంతే అవునవును అందరం కలిసి ఉంటాం ఏ లేదు లేదు మేడం జాయింట్ ఫ్యామిలీ
ఆహా
ఇంకా మేడం మీరు ఏం చేస్తారు మేడం ఇంకా మేడంమ్ ఏమేమో చెప్పారు
మీ ఫ్రెండ్ వాళ్ళ బాబునా పాపనా
బాబు బాబు
హల్త్ బాలేదా
అవును బాబు ఉడం
ఆహా ఇక్కడ పీడి ర్రిషన్ దగ్గకకి తీసుకళ్లింరా
అవును మేడం
మ్మ్
మేబి అక్కడ ఉండే
ఇప్పుడే ఆ ప్రాబ్లం ఇప్పుడైనా ఇ నైట్ టై లో తీ తీసుకెళ్ళన ఎందుకు మార్నింగ్ నుండి తీసుకెళ్ళొద్దా ఎనీ డేస్ నుండి మరి ఆ ప్రాబ్లం హలో
ఇవాళనే చెప్పినట్టు
హలో
వాళ్ళు వాళ్ళ మమ్మీ దగ్గర ఉండే మేడం
ఆహా
మామ్మి దగ్గిర
హా ఫస్ట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇం దగ్గరుండి ట్వంటీ ఫస్ట్ అయిన తర్వాత వచ్చిండ్రా
కట్న ఉండి ఇంటికిని ఏ చూడు ఉంటారు నిదరక వచ్చ వాళ్ళు వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి నిద్ర కి పోయాడు బాబు అయితే ఇప్పుడు వాళ్ళ చెప్పినట్టు
ఆహా
మీ అమ్మ ఒక హాఫ్ అవర్ నుండి ఉంది ఇంక మా కొంచం
ఆహా
మార్నింగ్ చెప్పలేదు వాళ్ళు వచ్చి వరకు ముప్పై అయింది సాయంత్రం చెప్పినట్టున్నది ఇప్పుడు పట్టుకునే
అదే ఇంత నైట్ టైమ్ లో వెళ్ళిన్దయితే మరి ఇప్పుడు నైట్ డాక్టర్స్ ఉండరు కదా ఏదైనా కొంచెం కష్టం గదా అని
ఇప్పుడు ఉన్న కంపౌండర్ వాన్న ఏమో ఇప్పు డాక్టర్తోనే మాట్లాడినట్టు ఉన్నారు మళ్ళీ ఏదైనా చెప్పిండ్రు ట్రీట్మెంట్ ఇస్తున్నారు మేడం ప్రస్తుతానికి
మీ వాయిస్ క్లారిటీగా గట్టిగా వినిపించట్లేదు
అవునా మేడం వాళ్ళు ఇప్పుడు కంపౌండర్ కంపౌండర్ డాక్టర్కి ఫోన్ చేసిిన
ఆ ఆ
ప్పుడు ఏక్ మినిట్
ఆహా ఓ
అ మేడం మీ బాబు పండుకున్నాడా
ఆ మా బాబు పడుకున్నాడండి మా బాబు ఇంతకు ముందే పడుకున్నాడు కొంచెం వాటర్ లో ఆడుకున్నాడు ఈరోజు ఫీవర్ వచ్చింది అయితే పారాసెటిమాల్ సిరప్ పోయేగానే వాడుకు
ఊమ్
లేకపోతే ఈ టైం కి వడుకోడు లెవెన్ లెవెన్ థర్టీ వరకు వాళ్ళు యాడ్ తోని ఫుల్ ఆడుకొని అప్పుడు పడుకుంటాడు ఈరోజు తొంద తొందరగానే వాడుకున్నాడు
ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు బాబు
ఫోర్టీన్ మంత్స్ అండి ఫస్ట్ బర్త్డే అయిపోయింది అంతే
అవునా
ఉ
కొంచెం మరి చూసి మనం వెదర్ బాగాాలేదు ఎందుకంటే ఎప్పుడు వర్షం ఎక్కడెక్కడ పడు
అ వెదర్ చంజ్ ఇవ వర్షాలు వ ఎండ కుట్టడం ఊరికే వెదర్ చేంజ్ అవడం వల్ల ఫుల్ కాఫ్ కోల్డ్ ఫీవర్ ఫిఫ్టీ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అయితుంది ఫుల్ కాఫ్ వస్తుంది వెదర్ చేంజ్ కి ఎప్పటికీ ఫీవర్ వస్తుంది హాస్పిటల్ దీసుకెళ్లాలి అనుకుంటే తన్నాం
అదే ఇప్పుడు ఎంద అంటే ఈ వెదర్ వల్ల మనం కొంచం ఎండ ఉంటుంది మల్ల తరువాత మబ్బు మబ్బులు రావడం వల్ల దీని వల్ల ఏం అయితుంది అంటే చిన్న పిల్లకి ప్రాబ్లం అవుతుంది దీని వల్ల పెద్దళ్ళకి ఏం కాదు కానీ చిన్న వాళ్ళకి బా బాగా ఇబ్బంది అవుతుంది దీని వల్ల కొంచెం వాటర్ల మేడం ఏమో చెప్తున్నారు మేడం
ఆ ఎం లేదు
ఉమ్ హ్ హ్ ఇంకా మేడం చెప్పండి ఏం మీరు ఎక్కడి వరకు చదివిర్రు మేడం క్వాలిఫికేషన్
నా క్వాలిఫికేషన్ డిగ్రీ
డిగ్రీ అయిందా మేడమ్
అవును
అవును మేడం నాది వయి ఏ ఏ యూనివర్సిటీ మేడం
కాకతీయ యూనివర్సిటీ
సేమ్ నాది కూడా కాకతీయ యూనివర్సిటీ హు మా వైద్యుడు అదే కాకతీయనే కానీ ఇప్పుడే పీజి ఉ ఆమె చేంజ్ చేసింది. ఉస్మానియాలా వెళ్ళింది ఆ అయి ద మేడం ఆమె కాకతీయలో జేసింది
ఫ్రీ సీట్ గదా పీజీలో
ఆ ఫ్రీ ఏం లేదు
ఆ అదే ఫిఫ్టీ పర్సెంట్ ఫీ కట్టాలంట గా
అవును అవును మేడం
ఫ్రీ సీట్ వచ్చినా కూడా ఫిఫ్ ఫ్టీ పర్సెంట్ కట్టాడమ
అవును. మేడం కట్టడమే ఈ కాలేజ్షిప్ కూడా భర సరిగ్గా రా అది రాకున్న కూడా మనం మొత్తం కట్టాల్సిందే ఉం
అదే స్కాలర్షిప్ లేదు. కాబట్టి కట్టాల్సి వస్తుంది. అంటుంది అదే స్కాలర్షిప్ ఉంటే అంత మంచిగా ఫ్రీ సీ సీట్ వోచ్చినందుకు ఫ్రీ స్టడీ అయితే బాగుండదు అన్నది
అలా ఉంది. ఇప్పుడు తన హాస్టళ్ల ఉంది కక్కుతుంది హ్ మొన్ననే మో మూడు నెలలయి మూడు నెలలే ముంది ఫస్ట్ సెమిస్టార్ అయిపోయింది. కంప్లీటెడ్ మల్లా ఇక సెకండ్ సెమిస్టర్ ఏ ఇప్పుడు చాల దు మళ్ళా మూడు నెలలు ఉండి. కంప్లీట్ చేస్తే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతది.
టూ ఇయర్స్ కదా ఇప్పుడు
ఆ మేడమ్ టు టూ ఇయర్స్ ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి. వాళ్ళకు
కంప్లీట్ అయిద్ద
ఆ పీజీ కంప్లీట్ అయితది. ఆ తర్వాత మళ్ళ చూడాలి. ఇగ హ్మ్ మేబి జాబ్ గురించి చూడాలే, మేబీ నేనంటున్నా ఇక్కడ చూసుకోండి. అని చెప్తున్నా మా ఊర్లో మన ఊర్లో మనం
పీజీ కంప్లీట్ అయితే ఇప్పుడు లెక్చరర్గా చెప్పుకోవచ్చ్. సరె ఎక్కడైనా
చికెన్ కూడా ఎక్కువ వాళ్ళకూడా ఇంట్రెస్టెట్ లేదు. మేడం దాంట్లో
ఎందుకు
ఆమ్మే అమ్మేది ఏందంటే ఫుడ్ సైన్స్ ఉన్నది. మేడం
ఆహా
హ్మ్ డిగ్రీ వరకు ఫుడ్ సైన్స్ అక్కడ మళ్ళ వాడ్ పీజీలో కూడా ఫుడ్ సైన్స్ ఏ తీసుకున్నాడు. గామ్మే అది ఎట్లా అంటే పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి. కదా మనా సెంట్రల్ గవర్నమెంట్ లా ఉంటాయి. వాళ్ళు ఏదైనా పెద్ద పెద్ద హోటల్లలో చెక్కింగ్కి పోతారు. కదా అలా అలా ఉంటాయి. గా డిపార్ట్మెంట్ల కింద అది చేస్తుంది. ఆమ్మే అది అంటే ఇగా మనంకు మన ఎక్కడంటే ఇక్కడ ఉండది. హైదరాబాద్ లో చేయాల లేకుంటే బెంగళూరు, ముంబై, పూనా అట్టు ఉన్నది. దీనికి ఫే